హలో ఏమ్ చేస్తుండు
ఎలా ఉన్నా స్
బాన్నా నువ్వు ఎలా వున్నావ్
బాగున్నా నేను
ఉ ఏం చేస్తన్నావ్
ఏం లేదు హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళల అని ఆలోచిస్తున్నా
ఎప్పటి నుంచి హాలిడేస్ మీకు
మ్ ఉ ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ నుంచి ఇస్తరు
అవునా అయిపోయినాయా ఎగ్జామ్స్ అన్ని
ఉ అయిపోయినయి అయిపోయి ఇంకా స్టార్ట్ చేయాలా మరీ రీడింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. హాలిడేస్ లోపల ఎక్కడికన్నా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం. ఎక్కడికన్నా ప్లాన్ చేద్దాం అంటే కనా ఎక్కడికి ప్లాన్ చేయడానికి చూడాల
నేను కూడా అదే ఆలోచిస్తా అన్నా అంటే, హాలిడేస్ ఏమి లేవు. బట్ కానీ కొంచెం బ్రేక్ కావాలి కదా. వన్ ఇయర్ అంతా ఫుల్ గా స్ట్రెస్ గా ఉంటుంది. అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ ఎక్కడ
ఎక్కడికైనా మంచి ప్లేసులకి వెళ్దాం వెళ్దామన్నం కూడా అంటే ఎక్కడికైనా దగ్గరలో చూడల
చూడు దగ్గరలో అంటే ఇప్పుడు నువ్వున్న ప్లేస్ కి, దగ్గరలో అంటే ఆ ఏమన్నా టెంపుల్స్, అట్లా టెంపుల్ సైడ్ పోవాలంటే, టెంపుల్స్ సైడ్ పల్ల చుట్ట టెంపుల్స్ చూడ్డానికి. మీకు దగ్గరే అవుతుంది కదా మన్ ఉమ్ నువ్వు కూడ చాలా సార్లు అన్నావు కదా వెళ్లాల మంచల కి
మంత్రాలయం వెళ్లాలంటే బస్సుకి చాల కష్ట కష్టం అనుకో ట్రైన్ కి ఈ టైమింగ్స్ ఉంటాయి అది కనుక్కోల పోయి
ఉమ్ కనుక్కో నేను విన్నాను గాని మా ఫ్రెండ్స్ చెప్పడ్ చెప్తే విన్నాను అంటే ఇప్పు ఉండలేం పోయేసి వచ్చినాము మీ మేం ఉన్నం పోయేసి వచ్చినాము మీరు అక్కడే ఉన్నా ఇంకా పోలేదా బాగుంటుంది అట్లా అన్నారు.
నేను మొన్న వేరే వాళ్ళు స్టేటస్ పెట్టింటే చూసినాను మంత్రాలయం వెళ్ళింట్రి అప్పుడు ఒకసారి మనీ వాళ్ళు కూడా వెళ్ళారని చెప్పిన కదా వాళ్ళు మోన్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్ కి అట్లా ట్రైన్ కి వెళ్ళినారు. మళ్ళ వెంటనే రిటర్న్ అయినారు. బాగా మంచిగనే పోయినారు అక్కడ
చూడాలవు పోతే పోతే మంత్రాలయం ఒక్కటే పోకూడదు దగ్గర ఏమన్నా వేరే ప్లేసెస్ ఏమైన ఉన్నాయా, అట్లా చూసుకొని వెళ్తే అన్ని కవర్ చేసుకొని, వచ్చినట్టు ఉంటుంది.
కాదు ఈసారి పాండిచ్చేరి వెళ్ళాల అంటన్నారు ఈ సారి వెళ్తే కనా పాండిచ్చేరి వెళ్తాము తిరుపతి వెళ్తాము అక్కడే ఉన్న ఇట్లా బీచ్ అంతా చూసుకునేసి
ఉమ్ పాండిచ్చేరి కన్ పాండిచ్చేరి పోయి దాని పోతే అట్లే పోతే ఇక్కడ పోవచ్చు ఎక్కడికి అరుణాచలం
మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా వెళ్లొచ్చు
ఆ అక్కడే అరుణాచలం ఫస్ట్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినారు అనుకో గిరి ప్రదక్షన్ గీ ఆ ద్దున్నే స్టార్ట్ చేయలే ఎందుకంటే ఎండ వచ్చేసింది అనుకో అది కాక సమ్మర్ కాబట్టి ఎండ్ వస్తే చాలా కష్టం కాళ్ళు కాలిపోతయ్. సో అర్ లీ మార్నింగ్ స్టార్ట్ చేసి నదుకో ఒక త్రీ కి ఫోర్ కి అలా ఒక నైన్ టెన్ కి అంతా గిరి ప్రదక్షిణ అయిపోతది, దాని తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయి వ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకని బీచ్ పోయినా అక్కడ ఈవినింగ్ అంత. అక్కడే ఉండొచ్చు లేదా ఎ ఫస్ట్ దాని తర్వాత మ్యాంగ్రోవ్ దగ్గరకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ అయిన తర్వాత ఈవినింగ్ బీచ్ కి పోయినా కూడా ఈవినింగ్ నైట్ ప్చ్ బాగుంటుంది అక్కడ ఏమి వాటర్ అన్ని చూడ్డానికి ప్లేస్.
వెళ్తాం ఈ సార్ వెళ్తేగిన బాగా మంచి పిక్స్ తీసుకుంటాము బాగ్ పోస్ట్ చేయడానికి బాగుంటది ప్రసాదం బాగుంటుంది అంటారు కదా అరుణాచలంలో ఏంటి ఆ ప్రసాదం అది
నేను విన్నాను గాని అంత ఐడియా అయితే లేదు ప్రసాదం బాగుంటుంది ఖచ్చితంగా పోవల్లా ప్లేస్ బాగుంది.
పులిహోరన బాగుండేదడా పులిహోర అనుకుంటా ప్రసాదం పెట్టేది.
ఉంటుందా అని
మ్మ్ హ్ కేరళక్కూడా వెళ్ళాల అనిపిస్తాందో ఒకసరైనా వెళ్ళాలా కేరళ సైడ్
ఫస్ట్ దగ్గర ఉండేట్వి కంప్లీట్ చెయి చూడు ఇప్పుడు నీకు దగ్గర అంటే మంత్రాలయం వస్తుంది. మంత్రాలయం దగ్గర వేరే ఏమైనా ఉన్నాయా అట్లా చూసుకో, ఆ లేదా ఇది చూడు ఆ ఇదేమి బెలూన్ కేవ్స్ ఉన్నాయి కదా అలూన్ కోనా ఇప్పుడ్ వెళ్లావ ఎప్పుడన్న
లేదు పోవాలి న్యూ ఇయర్ కి వెళ్తాం ఈసార్ నెక్స్ట్ ఇయర్
నెక్స్ట్ ఇయర్ కా అది దగ్గర ఉంది కదా
వెళ్ళాల ఎక్కడికొక చోటికి ప్లాన్ చేసుకుంటాను.
ఓకే చూడు ఎక్కడికి వెళ్ళాలి ఏమి అని ప్లానింగ్తో పోతేనే మెల్లిప్పుడు నువ్వు సడన్ సడన్ గా పోయిన ఎంజాయ్మెంట్ అంతా బాగుంటుంది బట్ కానీ, ఒక ప్లేస్ రెండు ప్లేస్లు చూసుకున్నట్టే ఉంటుంది. ఐడియా రావాలంటే ప్చ్ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని ఎవరనా కనుక్కుంటే నీకి అక్కడ నుంచి దగ్గర ఏమున్నాయి, ఇంకా ఎన్ని ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. అనేది తెలుస్తుంది అన్నమాట, సో అట్లా ఏమన్నా ట్రై చెయి
ఫ్యామిలీతో కన్నా ఫ్రెండ్స్ తోనే పోయేది బెటర్ అనిపిస్తాది. పోవచ్చు కానీ ప్చ్ వాళ్ళు చూసినారు గనీ, కొంతమంది వాళ్ళు మనలోకి కల్సాల కదా కొంతమంది కల్సారు.
చూడు వస్తే వాళ్ళని పిలుచుకొని వెళ్లు. లేదంటే చూడు అట్లనో ఇట్లోనో ఏదో ఒక వేలు నీకు బయటకి వెళ్ళాలని ఉంది. సమ్మర్ లో ఎక్కడన్నా హాలిడేస్ లో ఎక్కడన్నా ఎంజాయ్ చేయాలని ఉంది. నువ్వు ఎంజాయ్ చేయాలనుకున్నడు ఏడో ఒక చోటి చూసుకొని ప్లాన్ చేసుకొని ట్రిప్ లా ప్లాన్ చేసి వెళ్ళు అంతే
ఉమ్ వెళ్ళాలంటే మమ్మీ ఒప్పుకోవాలి కదా
అడుగు అమ్మ కూడా ఏమో చెప్తది ఓకే అని చెప్తాది.
అడిగి ఈసార్ పోవాలి కంపల్సరీ ఎట్లా తిరిగైనా పోవాలి పోయి అవి అవి ఒకటి కదు కానీ నాకు డ్రీమ్ ప్లేసెస్ అంటే గన కేరళ సైడ్ పోవాలంట చాలా ఇష్టం తెలుసా అసలు అడే వి వింటాను అన్ని కేరళ ఫుడ్ అంట బోట్ బోటింగ్ అంటా మూవీస్ లో చుడ్డమే గానీ ఒకసారి కూడా పోయి చూడాల మొన్న తరుణన్న వెళ్ళినాడు కేరళకి అన్న స్టోరీ పెట్టినాడు అబ్బా ప్రతి స్టోరీ ఏముందో తెలుసా రి పోయి ఆయన ఊరినే జస్ట్ వెళ్ళి రాలేదు ఆ ఒక వన్ వీక్ ట్రిప్ వేసుకొని వెళ్ళినడు తెలుసా వాళ్ళ ఫ్రెండ్ఆ అన్న ఇద్దరు కలిసిపోయినారు
అట్లనే వెళ్ళాలా అంటే ఇప్పుడు నువ్వు ఒకచోటికి పోవాల అనుకున్నావు అనుకో ఆ ఒక్కచోటే కాకుండా దానికి దగ్గరలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయో చూసేసి వస్తే ఒక ప కంప్లీట్ ప్యాకేజ్ కంప్లీట్ అయినట్టుంటుంది నువ్వు ఊరికే పోయి ఒక ప్లేస్ చూసుకోని వ వచ్చేసినావనుకో ఏముంది ఊరికే టైం వేస్ట్ వన్డే పోవడానికి వన్డే రావడానికి ఇంకొక డే పెట్టుకున్నాం అన్న ప్చ్ సరిపోద్ ఉంది అన్ని చూసుకోడానికి బాగుంటుంది
దొరికినప్పుడే ఛాన్స్ కదా
హ వెళ్ళి చూస్కోని రావాలా
అయినా కాని ప్చ్ అన్న వాళ్ళ ఇంట్లో కున్ అంటే అబ్బాయి కాబట్టి పంపిస్తారు అమ్మాయిలు అతే పంపిరు అనుకో కానీ ఆయన మొత్తం రం బాగా ఎంజాయ్ జేసేచ్చునాడ్ టున్నాడు ఏమంట్రూ బీచ్ ఫ్రూట్ టు సన్ ట అన్న తీస్కుని పిక్స్ ఫుడ్ గ మనము కేరళలో ఏమంటారు ఇక్కడ హోమ్స్ ఉంటాయి చూడు ఇండ్లు కట్టడాలు అవి చెక్కతో ఉడ్డుతో చేసిండ్రి చూడు ఆ దాంతో కట్టినారు ఇల్లులు
ఆ అక్కడది మోస్లీ ఉమ్ మోస్ట్లీ అలానే ఉంటది అక్కడంతా ఇంకా ఏమంటే వాళ్ళ ఫుడ్ ఏమంటే అక్కడికెళ్ళామంటే ఆ ఫుడ్ కి మనం అడ్జస్ట్ అవ్వలేము ఎట్లంటే వాళ్ళంతా కోకోనట్ తో కుక్ చేస్తారా కోకనెట్ ఆయిల్ తో కు కోనట్ ఆయిల్ మనం ఇక్కడ యూస్ చేయము సో ఫుడ్డుకు అడ్జెస్ట్ అవ్వాలి ఆ అవును వాళ్ళు ఆయి ఆ ఆయిలే యూజ్ చేసేది కోకోనట్ ఆయిల్
మనము మేర్ మనది దీన్ని తిని మళ్ళ ఆడ తినాలంటే మళ్ళీ ఏమో అన్ టారేమో అయినా కూడా విన్నా కానీ ఫుడ్ బావుంటుంది అని ఒకసారి కూడా తెల్దు గదా మనం పెళ్తేనే కదా తెల్సే
ఆ నీ నీ నేను కూడా అట్లనే అనుకున్నా చానా సార్లు కొన్ని ఫుడ్స్ బావుంటాయి అట్లా విని అంటే ఇప్పుడు ఏంటంటే మన సైడ్ వాళ్ళు ఒకలాగుంటది అక్కడ వాళ్ళు ఒకలాగుటది వాళ్ళకి నచ్చుతుది వాళ్ళ ఫుడ్డు కానీ మనకా ఫుడ్డు నచ్చదు ఆ టేస్ట్ ఎట్లా ఆ అవన్నీ మనకి అంత నచ్చదు అన్నమాట
అయినా కూడా అక్కడ వాటర్ ఎక్కువ కదా
ఉంటది అన్నీ బానే ఉంటాయి అక్కడ గూడా
ఊ
హ్మ్ చూడు ట్రై చెయి ఈ దగ్గ ఫస్ట్ దగ్గరలో ఉన్నవి ట్రై చేయి కుదిరితే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయ్యి కేరళ సైడ్ కి ఈ ఇయర్ అయితే దగ్గరలో ఇప్పుడు ఇది మంత్రాలయం దగ్గర అవుతుంది అరుణా చలం ఓకే ఓకే దగ్గరే అవుతుంది అట్ల చూడు ఏమన్నా ట్రై చెయి ఏది దగ్గర అవుతుంది అని ప్లాన్ చెయి ముఖ్యంగా ప్లానింగ్ ఉండాల
ఫస్టు మనీ ఉండాల పోల్లంటే
అది ఉండాల మనీ లేకుండా ఎక్కడికి పోయేకి అవ్వదు ఫస్ట్ అది ఉంటుంది అది ఉంటేనే
డబ్బులు అడగల ఫస్ట్ ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగి డబ్బులు ఎత్తు పెట్టుకొని ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసుకొని మళ్ళ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఒప్పించుకొని వాళ్ళందరిక ఒకే అంటేక్క డేట్ కి ఒకరు వస్తాం అంటారు ఒకరు రామ్ంటారు మల ఒకరు వస్తే ఇంకొకరికి నచ్చదు అట్ల
సరి హుమ్ సరిపోయింది
పోలు కనీ వీళ్ళు ముఖం ఇట్లా పెట్ కొని అట్ల పెట్టుకొని వస్తే ఇంక అంతే
కష్టమౌతుంది
మొన్న అక్క తిరుపతికి పోయేసినారు తిరుపతికి పోసినారు అన్నవాళ్ళు చెప్పినా కదా తిరుపతికి పోసినప్పుడు అన్న వాళ్ళు దర్శనానికి టైం ఏమో తొందరగా అయిపోయింది మేము వెళ్ళినప్పుడు దర్శనానికి చాలా కష్టమయింది తెలుసా అప్పుడు మమ్మీ వాళ్ళతో ట్రిప్పెల్లినమ ఇప్పుడు టికెట్స్ తీసుకోకకుండా టో కొంచ డైరెక్ట్ మెట్లు ఎక్కేసినాము పెట్టే ఏకేశినకా తర్వాత పైక్ పోయి ఒక రోజ అంతా స్టే చేసి టోకన్స్ తీసుకోకుండానే దర్శనానికి వెళ్ళినాము వెళ్తే అక్కడ ఏమంటారు షెడ్లల్లోక వేసినారు షట్లలో ఈయొక్క వన్ డే పట్టిన దర్శనానికి పోవడానికి అబ్బా ఇరుకు జనము
ఈసార్ అంటే కింద టికెట్స్ తీసుకొని పోయి నండి అంటే అంత కష్టం ఉండేది కాదు మీరు టికెట్స్ మిస్ చేసినారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది
అదే అనుకున్న తెలుసా మా నాన్న వాళ్ళు తీసుకూనేసి కిందనే వెయిట్ చేసి ట్రైన్ దకుతే కన్నందనే వయిట్ చేసి టోకన్స్ తీసుకొని మ మెట్ల ఎక్కినారు మెట్లు ఎకినాక ఆ రోజ అంత రెస్ట్ తీసుకున్నారు నెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టై ఏ టైమ్తే ట బన్ తీసుకున్నారు ఆ టైకి వెళ్ళినారు దర్శనానికి త్రీ అవర్స్ లోనే వచ్చేసారు తెలుసా బయటికి కి
అందుకే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు వాళ్ళు పోయన టైం ఏమి నైట్ పోయి మార్నింగ్ దిగినారంటే మార్నింగ్ టికెట్స్ తీసుకొని అట్లే వెళ్ళచ్చు ఇప్పుడు నువ్వు మార్నింగ్ పోయి ఈవినింగ్ దిగినావ అనుకో టికెట్స్ అయిపోయింటాయి ఒకవేళ అట్లాంటప్పుడు చాలా కష్టం అవుతుంది మళీ టికెట్స్ డోరక క్కలంటే సో పోయేటప్పుడు ప్లాన్ చేసుకొని పోతే బాగుంటుంది దానికైనా
అప్పుడు ప ప్లానింగ్ లేదు ఏం లేదు ఊరినే వెళ్ళినామా ఊరినే పోవాలనుకున్నామ అప్పటికప్పుడు ఇంకా పోయినాముట్ అట్లా ఇబ్బంది పడినాం చనా మన దర్శనం అయిపోయినంక అ కొద్దిసేపే చూడు మళ్ళీ దర్శనం అయిపోతే అదేదో తెలియని హ్యాపీనెస్ పోతివే అన్నం ప్రసా ప్రసాదల్ దగ దగ్గరు పోనాము ప్రసాదం తిన్నాము లడ్డూలు తీసుకున్నాము మళ్ళీ సక్కగ కారుదగ్ దగ్గర పోయినాము కార్ కార్ దగ్గర పోతేనే కార్ అయిపు ఇంత డబ్బులు కని మాట్లాడినాడు మాట్లాడిన తర్వాత ఇంక సర్లే అని చెప్పేసేసి కిందకి వచ్చేసినాము కిందకి వస్తేనే ట్రైన్ ఉండే ఎక్కేసి చ ఎక్కేసి వచ్చేస్తిమి ఈ సారి అను అనుకుంటే నేను ప్లాన్ చేసుకునే పోవల పోతే గిన్నా అని
చూడు అమ్మ దగ్గర ఒకసారి అడుగు అమ్మ ఏమంటుందో చూసి మాట్లాడి ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేసి ఏం చేయ్యాలా ఏమి అని
సరే ఈసారి మ్మ్ అదే ఎగ్జామ్స్ మళ్ళా వచ్చే లోపల ఖచ్చితంగా పోవాల అనుకున్నాము వీళ్ళు మా ఫ్రెండ్స్ ఓకే అంటే ఇంకెళ్ళేదే
నాకు ఒక మాట చెప్పు చూస్తాను నేను కూడా సరేనా
సరే లే మనీ ఇస్తే అమ్మ ఓకే చెప్పేస్తే నీ నేను చెప్తా అప్పుడే వెళ్దాం సరే లే సరేలే బాయ్